నమస్కే
నమస్కారం అండి, ఏం చేస్తున్నారండి?
ఆ మీరు ఎలా ఉన్నారండి, మీ ఆరోగ్యం ఎలా ఉన్నది బాగున్నారా మీరు?
అవునండి బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
భోం చేసె, నేను అద్భుతంగా ఉన్నానండి, భోం చేసారాండి మీరు?
అవునండి, చేసేసామండి.
ఇలా ఈ రోజు అక్ మీకు తెలుసా అండి టమాటాల రేట్లట పెరిగాయట.
అవును, ఈ రోజే తెలిసిందండి.
ఎన్ ఎంత పెరిగాయండి?
ఇప్పుడు పొద్దుగాలైతే మాఇంటి వైపు వచ్చారు. కూరగాయల్లు, ఎన్భై రూ పాల్ ఎనభై రూపాల్, ఎయిటీ రూపీస్కి కిలో అన్నారండి.
అంటే మా మిత్రుడు ఒకరు మాకు చెప్పారండి ఇంతకు ముందు కాసేపటి కిందట మేము వారితో సంబాదిస్ సంభాషించాము.
ఆహా
ఆ మేము మా మిత్రులతోని సంభాషిం మీ మీరు మీరు కూడా సంభాషించారా?
అవునండి, ఒక కాల్ అవునండి
ఉమ్ అయితే వారు ఏమన్నారంటే, వాళ్ళు రేట్లునేవి పెరిగాయి. ఎనభై రూపాయలైనియ్యట అండి, ఎనభై రూపాయలట కేజీకి.
అవునండి, కానీ మార్కెట్ లో అంత ఉండయ్యేమో అనుకుంటన్నానండి.
నేను మార్కెట్ లో ఒక అరవై ఉంటాయి కావచ్చని అ చనా వేస్తున్నానండి, మరి మీరు ఏమంటరు?
అరవై అరవై నుంచి డెబ్బై వరకు ఉంటదండి పది పది ఇరవై రూపాయల తేడా ఉంటదండి.
పది ఇరవై రూపాయలు తేడా ఉంటదా అండి సరే మరి ఈరోజు సాయంత్రకాలం ఏం చేద్దాం అనుకుంటున్నారండి
ఈ రోజు మా ఆయనె మా ఆయనేమ్ ఇంకా రాలేదండి. వచ్చినంక మరి ఏమైతదో, చిక్కుడుగాయ ఐతే తెంపి ఉంచినం
బయలుదేరా అండి మీవారు?
అవునండి, ఇప్పుడే బయలుదేరారట.
వె వెళ్ళిన పని అయిపోయిందట్నా, సక్రమంగా
అవును అవునండి సక్రమంగా అయిపోయింది.
సక్రమంగా అయిపోయింది, ఎప్పటి ఎప్పటి వరకు వస్తారండి మీవారు?
ఉమ్ గంట, రెండుగంటలు అయితాయేమో ఇప్పుడే వెళ్లారట అప్పడు అప్పటినుంచి.
ఆహా, గంట రెండుగంటలు పడతాయాండీ?
అవును పడతాయో, మూడు పడతాయో తెల్వదండి అన్ ఐడియా లేద్
ఆహా, అంటే మీకు అంత అంచనా లేదన్నట్టు.
అంచనా లేదండి.
సరే అండి, ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నాయా అండి?
అవునండి ఉన్నది
పెళ్ళిళ్ళున్నయా అయితే మీ పెళ్ళి అంటే పెళ్ళిల ఏంటిదంటే ప్రక్రియ ఏంటిద అని చెప్తారా అండి కాస్త నాకు పెళ్లి ప్రక్రియ
అవునండి ఎట్ల మన ఎట్లా అంటే ఎట్లా ప్ర ప్రక్రియ చెప్పాలి మీకు పెళ్లిది
అంటే అమ్మాయిని తీసుకొని రావడం అబ్బాయిని తీసుకొని రావడం సంతకం పెట్ ట్టడము అలా
ఔ అట్లానా నికా అని మీరు పెళ్ళిలా తాళి కడతరు కదా
అవునండి
మాకు అట్లా ఉండది మాకు ఖాజీ సాబనే అని ఉంటారు మీకు పంతులు ఉంటరు మాకు ఖాజీ సాబ ఆ
అవునండి
రాజీతాబు ఆగ చదువుతరు చదివినతరు
ఫంక్షన్ ఇప్పుడు అగధనేది ఫంక్షన్ హాల్లో చదువుతారా లేకపోతే మళ్ళా మన
మాయిష్ మాయిష్ ష్టం అండి ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగయితే ఏం జరుగుతుంది నకా మదిట్ల పోతుంది దాని తర్వాత ఫాంన్షాన్హాల్లలల్లో ధావత్ చేసుకుంటున్నాం
ఆ అంటే ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తుంది చానా మంది అలానే చేస్తున్నారండి మధ్యలో నేనీరోజు నేను ఈరోజు వాట్సాప్లో ఒక స్టేటస్ కూడా చూశాను
ఆహ
మా మిత్రులు ఒకరు పెట్టారు
అవును
ఏంటిదంటే మజీద్ల సంతకాలు పెడుతున్నరు
అవును
మజీద్ల సంతకాలు పెట్టి మళ్ళీ ఏం చేస్తున్నరంటే ఏ ఫంక్షన్ హాల్కేల్లి మళ్ళక్కడ ఏంటిదంటే దావాత్ అనేది
దావత్ చేస్తున్నరు అవును అట్లనే ఉంది ఇప్పుడు ట్రెండింగ్ అయితే ఫస్ట్ ఉంటుండే
ఉమ్
ఫస్ట్ మా మమ్మీ డాడీ పెళ్ళి అప్పుడు అయితే ఇంటికన్నె ఇక్కడ అయితే అక్కనే ఇప్పుడు దావత్ ఉంటది కదా
అవునండి
ఆ ఆ ప్లేస్లోనే నికా అయిపోయిన తర్వాత అన్నం తినిపిస్తుంది
ఆ మీది కూడా అలానే జరిగేది కదండి
అవునండి మాది గూడా అలాగే జరుగు
ఉమ్ చాన మటుకు మందికి అలానే అవుతుందండి
అవునండి ఇగ మా చిన్న చిన్నన్న ఉన్నడు కదా ఆయనేది మజీద్ల అయిందండి పేళ్ళి అవునండి మా మామ చిన్న కొడుకు
ఆహ అయితే అల అయితే అలా జరిగినదా అండి
అవునండి అల్లది మాది ఇట్ల మది ఇట్ల నీకా జేసీ మ్ మా దాని కిందట ఫంక్షన్ హాల్ లో ధావత్ ఉండే అండి
మసీదులోని కాటేసి ఫంక్షన్ హాల్ లో దావత్ ఉండేనా అండి
అవును అండి ఉ భారత్ తీసుకొని మేము మంది అది తానే వెళ్ళాము ఘగ్రి ఘగ్రి అంటారు కద మిగ్
ఘగ్రి అంటే ఏంటిది అండి
అది పాటలు పాడుకుంటా పోతాం కదా
పాటలు
తంద్రప్ చంద్రపూర్ నుంచి తే పించిండ్రు వాళ్ళు ఘగ్రి
నాది నాకు తెలవదు అండి నే నేను ఎప్పుడు వినలేదు
ఆ విన్నారు కావచ్చు కానీ అది అని తెలవదు అండి మీకు
అంటే ఇంట్లో ఆన్ అందరితో కూర్చొని చేస్తారు అదా అండి
అయ్యో లేదు అండి భజన భజనలు లే
అంటే ఆ
ఉ మా చిన్నన్న పెళ్ళి నీకు గుర్తు ఉందా
చిన్నన్న పెళ్ళి గుర్తు ఉన్నాది అండి నాకు చిన్నన్న మీ మీ మీ చిన్న అన్న గారి పెళ్ళి నా గుర్తు ఉన్నది కానీ కానీ ఆది ఏంటిది అంటే భరత్ భరత్ లేకుండనే కధ అండి అప్పుడు
ఆ తీసుకో వెెళ్ళాం కదా మేము బరాత్ తీకునే అవునండి బరాత్ తీసుకుని వెళ్ళారు.
ఉ మేము అండి అన్ ఏమో అండి నాకు అంత గానం గుర్తు వస్తలేదు సాయంకాలం కదా మీరు తీసు కొన్నది
అవును ఈ ఈ టైమ్ ఏయ్ అనుకోండి
ఆహా ఈ టైమ్ నేను లేకుండే అండి
ఓ
ఆ ఆరోజు ఈ సమయానికి నేను లేకుండే మీ చిన్నన్న పెళ్ళి కి ఆ రోజు ఈ సమయానికి లేకుండు మీ చిన్నన్న పెళ్ళి అప్పుడు నేను రాలేదండి డిన్నర్ కి వచ్చాను నున్
అవునా అండి ఉ
డిన్నర్ కు రావడం అని జరిగిందండి డిన్నర్ కూడా రావడం అని జరిగింది భోంచేసాము ఉ దిన్నర్ కున్నాము అండి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పు ట్రెండింగ్ మొత్తం ఇదే నడుస్తుంది కదా అండి ఎక్కువ శాతం ఏంటిది అంటే ఆ కట్టుబాట్ల ప్రకారం కొందరికి ఇష్టమైన వారి ప్రకారం ఏంటిదంటే మజీద్ లోనే చేసుకుంటున్నారు పెళ్ళి కానీ దావాత్ మాత్రం మంచిగా ఫంక్షన్ హాల్లో ఇస్
ఫంక్షన్ హాల్ అవును అండి ఇప్పుడు ఎక్కువ శాతం సాయంత్రం దావత్ తీ ఉంటుంది కదా మీ కాది ఈ ఎండల కోసం అందుకోసం ముద్దు గాల్ నే మది ఇట్ల నికా అయిపోతుంది సాయంత్రం మంచిగా ఫ్రేష్ అయి దావత్ కి స్టార్ట్ చేసుకుంటున్నాం
ఇప్పుడు ఇప్పుడు నికా అయినంక మళ్ళీ అబ్బాయి ఇంటికి రా వచ్చా అండి మళ్ళీ
లేదండి రావా ప్చ్ అబ్బాయి ఇంటికి అబ్బాయి లేదు అని అబ్బాయి ఇంటికి అబ్బాయి వెళ్ళొచ్చు నీ తాగినాం తర్వాత
ఆహా అమ్మాయి మాత్రం వెళ్ళొద్దు
ఆ అమ్మాయి లే లేదు అమ్మాయి ఇంట్లోనే ఉంటది గదా
ఆహా అంటే అమ్మాయి నీకా ఇంట్లోనే అయితదా
అవును ఇక్కడ సిగ్నేచర్స్ అయిన తర్వాత ఇక్కడ మదిట్లో నికాచదువుతారు నికా అయినాత్ తర్వాత ఫస్ట్ అమ్మాయి ఇంటికి వెళ్తారు నలుగురు వెళ్లి అమ్మాయి ఖుబూల్ హై ఖుబూల్ హై అని అంటేనే ఫిగ్నిచర్ బెట్ పెడితేనే మళ్లా మదిత్ కి వచ్చి ఆ అబ్బాయి సిగ్నేచర్ దీసుకుంటాం
ఎన్నిసార్లు అండి మూడు సార్లు ఉంటది గాదండి
అవునండి మూడు సార్ల అది సాంప్రదాయమే ఆ టైమ్ కి ఆ అమ్మాయి అన్న అన్న లేదంటే ఆ పెళ్లి ఆగిపోతుదండి
ఏ అంటారండి ఎందుకు అన్నారండి ఒవరు ఒవరు కూడా అలా ఉండరు గదా అండి
ఆ మ్చ్ లేదు మీకు జేప్తున్నా అట్లా గూడ ఉంది అని
ఆహా అట్లా ఒకవేళ అబ్బాయి అబ్బాయి కూడా సేమ్ ప్రాసెసా అండి
అవునండి సేమ్ ఎవరికైనా ఖుబూల్ హై ఖుబూల్ హై అంటేనే ఖుబూల్ అయితదండి
కొబ్బలే అయితదండి కాదు గదా అండి ఓకే అయితే ఇది మీ మీ ఇంటి దగ్గర వీరేంటిదండి మీరు తాళం వేసే వే ఖాళీ జేసీ వెళ్లారా ఇలా
అవునండి వాళ్లు వెళ్లి పోయారు
ఎందుకండి ఏమండి కారణం
కారణం వాళ్లు కట్టలే అటారెంట్ అయితే వాళ్లు తీసేసారు
అంటే వాళ్ల సామాన్లు గూడ బయట ఏసేసారా లేకపోతే సామాన్లు లోపట్లే ఉన్నాయా అండి
సామాన్లు వాళ్లు దీసుకోపోయారు ఓన్లీ మంచం ఉంది
ఓన్లీ అంటే మరి రెంట్ అనేది ఎలా వసూలు జేస్తారండి మరి అయినా గూడ ఆ ఆంటి దగ్గర కెపాసిటీ ఉన్నదండి ఆళ్లు వాళ్లు వసూలు చేయగలుగుతారు గదా
లేదండీ సామాన్ ఉంది గదా సాగవన్ మంచం అంటే పెద్ద మంచమే గదా
అవునండి
ఆ పెద్ద మంచమే ఉంచిపోయారు వాళ్లు డబ్బులు ఇయకపోతే గూడ ఆ మంచం అమ్ముతే సెవెన్టి టూ సిక్స్టీ థౌజండ్ వస్తదాట
ఎన్ని మంత్స్ రెంట్ ఇవ్వాలండి
ట్వంటీ ఫైవ్ థౌజండ్ గాట్టాలని జేప్పారు
ట్వంటీ ఫైవ్ థౌజండ్ చానా ఎక్కువ అమౌంట్ గాదండి అన్ని నెలలకెళ్ళి వాళ్లు డబ్బులు ఇయకుండా ఉంటున్నారా వాళ్లు
మనోళ్ళు మనోళ్ళు అనీ
అంటే వాళ్లు పరిచ్య వాళ్లు వాళ్లు పరిచ్యస్తులేనడి వాళ్లు
లేదండి మా ఏరాలు తరపు నుంచి పరిచయం జేసీ
మీ ఏరాలు తరపుకేళ్ళి ఆ
ఉమ్మ్ అయితే ఇప్పుడు ఉమ్మ్
ఎప్పుడు వాళ్లు ఖాళీ జేసి వెళ్లారు
అవునండి
మరీ మోహో ఓకే ఇప్పుడు వాళ్ల కూడా ధైర్యం ఏంటిదంటే లోపల మంచం ఉన్నది గాబట్టి ట్టే వాళ్ల ధైర్యం కాదండి
అవునండి
చూస్తారు చూస్తారు ఒక సంవత్సరం లోపు డబ్బులు రాకుంటే కనక. ఆంటీ గారు ఏం చేస్తారు? సాగవాన్ చెక్ సాగవాన్ మంచి అంటే మనది ఎవరికన్నా ఇచ్చేస్తారు వాళ్ళు.
పిక్ చేస్తారు. ఆల్రెడీ గిరాక్ వచ్చిందట సిక్స్టీ థౌజండ్ కి. అయితే వాళ్ళు వీడు నేర్పించుకుంటామని చెప్పారట. రెండు నెలలుకి టైం తీసుకున్నారట దాని తర్వాత ఇష్టం ఉంటే
ఓ ఓ ఎవరు ఎవరు లేకున్నా కూడా ఆ ఆంటి గారే ఎవరు లేకున్నా కూడా ఆంటిగారే తీసుకుంటారు ఇంకో మంచము.
అవునండి వాళ్ళకి అవసరం కూడా నట
వాళ్ళ వాళ్ళకి ఎలాగో వాళ్ళకి ఎలాగో అవసరమే కదండి వాళ్ళకి.
అవునండి
వే వేరే వాళ్ళ చేయాల్సిన అవసరం మాట్లాడనాక చాలా చాలా ధన్యవాదాలండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలండి. ఓకే